చెప్పవే
ఏం చేత్తనవ్
ఏం లేదు ఇగో మా ఫ్రెండ్ పిక్స్ తీయమంటే తీస్తున్నా
అవునా
వాడుత మీ సొకులాడి ఫిక్స తీస్తున్నా
తందట
ఏడవ ఓర్లే నార్మల్గా పిక్స్ దిగుతుంది ఖాళీ ఉంది కదా సండే కదా నార్మల్గానే పిస్క్ దిగుతుంది అంతగా
సారీ చెప్తున్నారా అడ్రస్
సారీ బాగుంది పిల్ల
నూల రడవప్పంద మరి నూల కడయి పోవను
నేనా నేను రెడీ అవ్వనులే అంత ఇంట్రెస్ట్ లేదు ఓపిక లేదు హ్మ్
తిన్నవ మరి
హ్మ్ తిన్నాను నువ్ తిన్నవా
ఆ తిన్న ఎం కర్రి
చికెన్ కర్ర పెట్టారు సండే కాదా ఈరొజు
అవునా ఎక్కడున్నవ్ హాస్టల్లో నేనా
ఆ ఆర ఉన్నా ఖాళీ ఉన్నా ఏం పని లేక
ఇన్సుటుట్ పోవట్లేదా
లేదు కాదా హలిడె ఈ రోజు
నో అళ్ పొవట్లెద ఉంటున్నా
వెళ్తున్నా ఈ రోజు హాలిడే అంతే
ఆహ ఏం చేపిస్తారు ఇంకా మీ దాంట్లో ప్రిపరేషన్ నెనా మొన్న
ప్రిపరేషన్ అయి ఎగ్జామ్ ఎప్పుడు పెత ఇంకా క్లరిటి ఏం లేదు ప్రిపరేషన్ అయి
ఎప్పుడు పెడతారట ఎగ్జాం మరి
ఏమో తెల్వదు మీకు
మాకు కూడా క్లారిటీ లేద అందుకే రంజాన్ ఇంటికి పోయి వచ్చినాక రాద్దాం అని ఇద టూ డెస్ ఏ ఉంది కద హాలిడేస్ స అే ఇ పోయి లాగేజ్ తీసుకొనే పోతాను మొత్తం
అవునా
ఎగ్జామ్ రొజు వచ్చి ఎగ్జామ్ రాసి
ఆహా నేను కూడా వెకేట్ ఇద్దాం అనుకుంటున్నా హాస్టల్ చేస్తా వెన్స్డే మెబి ఉండట్లెదు ఆదం గాలేదు
ఇంటికాడ ప్రిపేర్ అయితవా
ఆ ఇంటి దగ్గరనే ప్రిపేర్ అయ్యి నేను గూడ సేమ్ ఎగ్జామ్ వచ్చి రాద్దామని అనుకుంటున్నా ఏంత ఉండా బుద్ధిగాలే హాస్టల్ ఈ గ్యాస్ లే ఏమో అంట టిఫిన్స్ పెట్టట్లేదు సో సోది చేస్తుర్రు
ఆ అదే మా హాస్టల్ల గూడ చపాతి పెట్టే చపాతి గూడ పెట్టం
హ్మ్ ఇరాన్ అంటా ఇజ్రాయిలన్ టై ఏదేదో ఫైటింగ్ అంట వాళ్ళు ఆత్రి అట సోదు సోదు ఉందంట హ్మ్
వాళ్లకి ఏం పనిలేద తున్న
ఏమో వాళ్ళకి నిజంగా ఏం పనిలేనట్టుంది
వాళ్ల వల్ల మనకు ఫుడ్ లేకుండా పోతాది అే
హ్మ్ పెట్టట్లే హాస్టలో సరిగ్గా ఫుడ్ ఏం తినట్లే పడుకోవడం లేవడం ఇదే అయితుంది
ఇక్కడి వెళ్ళట్లేదా ఆదివారం బయటికి
అర్ధం గాలే
ఆదివారం బయటకి ఎట్ టే వెళ్ళట్లేదా
వెళ్దాం మన్క్ కుంటున్నాం ఎప్పుడో ఫ్రెష్ అప్ అయ్యేసి వెళ్ళాలి బయటికి మా ఫ్రెండ్ డ్రెస్ కొనుకుంటందంటా వెళ్తా వెళ్ళేసి వస్తా హ్మ్ మా ఫ్రెండ్ వాళ్ళకి అంజాన్ ఫెస్టివల్ ఉంది అయితే ఆమె డ్రెస్ కొనుక్కుంటా అని చెప్పింది వెళ్దాం అని
ఎన్ని మంత్స్ అయితాంది ఇక్కడికి వచ్చి
ఆ అర్థం గాలే
ఎన్ని మంత్స్ అయితుంది అంటున్నా హైదరాబాద్ కచ్
సెవెన్ మంత్స్ అయితుంది వచ్చి
సెవెన్ మంత్స్ ఆ
ఇది జాలే
సెవెన్ మంత్స్ నుంచి మీకు ఎగ్జామ్ గూడ పెట్టలేదా ఇంకా
పెట్టలేదు ఎగ్జామ్ ఎగ్జామ్ కోసమే వెయిట్ చేస్తున్నా
ఏంది మరి అంటం అన్ని ఏవన్స్ తీసుకున్నారు
ఏమో ఇంగా ఇన్స్టిట్యూట్ వల్ల అంత సోది ఇన్స్టిట్యూట్ దొరికింది ఇక్కడదో దరిద్రపు ఇన్స్టిట్యూట్ అందులో వోయి ఇట్లా అయితుంది లేట్ లేదు ప్రాసెస్ అ
వాళ్ళ ప్రిపరేషన్ మంచిగా చేపిత్తారా మరి
ఆ బాగానే చేపిస్తున్నారు అంట
మళ్ చేంజ్ అయిందిగా మళ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ముక్క న్యవాదు
నా కాని ఏమో అసలు ఏం చేస్తున్నా మాకు అపడేట్ పేపర్స్ ఇస్తా అని అన్నారు ఇంకేమి ఇవ్వట్లేదు రేపు ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఒకసారి అడగాలి అడిగి ఎళ్తా ఇగ ఇంటికి నేను గూడా
ఎప్పుడొస్తావ్ మళ్ళా
మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు పెడతా అంటే అప్పుడే వస్తా ఇగ
ఎగ్జాంపే తే మళ్ళా వేకెన్సీస్ కూడా అంత లేవు గదా
ఆ అవును
వేకెన్సీస్ ఎప్పుడు వస్తాయింట మరి ఎప్పుడు పడతాయట
ఏమో వేకెన్సీస్ ఇంకా టైం పడుతదంట
ఏం అప్పుడు కొన్ని కంపెనీస్ పడ్డాయి గదా
అవును ఇప్పుడు ఆప్టమ్ లా అక్కడిక్కడ పడతాయిని అంటన్నారు పడతాయి గావచ్చు మరి పడితే అప్పల్లో కంప్లీట్ చేసుకుని ఇంటర్వ్యూ కేనా వెళ్ళాలే అదే జూస్తున్నా నేను
వార్లే మనం
ఆ సోది పెట్టినప్పుడు రాయలేదు అంట మమనని ఆగం చేసిర్రు మళ్ళ ఆళ్ళు డిసెంబర్ రాస్తే అయిపోతూ ఉండే అసలు ఎగ్జామ్ ఇంత లాగ్ చేసి ఇప్పుడు పె
అయిన గూడా ఇప్పుడు మీకు బుక్కు చేంజ్ అయి ఉం టది గదా
ఆ అవును
అలా చేయాలంటే ఇబ్బంది అయితది
హ్మ్ అవును ఓకే
జేస్తాం మరి నా ఆడిక వచ్చింది ఇప్పుడు చేద్దామన్న గూడా కొత్త బుక్ లో అన్ని చేంజ్ అయ్ ఉంటాయి గదా
హ్మ్ అవును ఇబ్బంది అయితుందంట మళ్ళా పేపర్ టఫ్ వస్తుందంట ఎట్లనో ఏమో ఏమొ అర్ధంగాట్లే
మళ్ళ ఎమన్నా కొత్త పేపర్స్ ఇచ్చిర్ర మీకు
కొత్త పేపర్స్ ఏమి ఇవ్వలేదు
హ్మ్ హు ఇస్తే బాగుండు మరి ఇస్తే మంచిగా చేసుకోవచ్చు
స్తే బాగుండే కాని ఏమి ఇవ్వలేదు ఏం అర్ధం గాట్లేదు
కొత్తగా చేస్తేనే మళ్ళ అదేంటంటే మళ్ళా కొత్త బుక్ ఉంటేనే టూ థౌ ట్వంటీ సిక్స్ బుక్ ఉంటేనే చేయబుద్దయిత
ఆ మళ్లా ఇక్కడ వేరే బుక్స్ అంట అక్కడ వేరే బుక్స్ అంట అక్కడ బాగున్నాయింట బుక్స్ ఇక్కడ బాలేవంట తెలుసా అంటే లైక్ ఇక్కడ జిరాక్స్ అక్కడ కలర్ ప్రింట్ ఏమో ఇంగా ఏమైతదో ఏమైతదో భయం భయం అయి తుంది ఎగ్జామ్ అంటేనే
ఆ ఒకటే బుక్ ఉంటదట కదా
ఉమ్, అవునంట.
మి ఫ్రెండ్స్ ఎవరైనా రాసిర్రా మరి?
ఆ మా ఫ్రెండ్స్ రాశిర్రు చాలా మంది, పాస్ కూడా అయ్యిరాళ్ళు. నేనే రాయలేదు ఇంకా, ఎగ్జామ్ కోసం వెయిటింగ్.
వాళ్ళకు మంచిగ్నే వచ్చినయా మరి మార్క్స్? ఆ ఉంది మాగు
ఒకసారి ఆన్ చేస్ ర్రవి
ఎందుకు?
అంటే మీరు బయటికెళ్త అన్నారు కదా, అందుకే!
ఆన్ చేస్తే, స్నానం చేయాలంటన్నవా?
ఉమ్, ఎస్ ఫ్రేషపై బయటికెళ్తే అవ్వదు కదా?
చేయాలి చెయాలి.
ఉమ్ అదే అదే.
ఏమో చేద్దాము, మా ఫ్రెండ్ చేస్తాని ఏళ్ళింది చేయడానికి. నెక్స్ట్ నేనేళ్ళి చేస్తా అని.
అవునా ఓకే ఓకే.
ఆన్ చేయడం చేయడం.
ఏంటో ఏమో ఇలాయిత్
వాష్రూము మంచిగ లేకుంటే? క్లీన్ చేసింది కానీ ఆంటీ, అంత రూమంత కంపు.
అవునా!
ఆ ఏంటి ఇంకా మరి?
చెప్పాలి, అదేమంటారు మొన్న మీ ఫ్రెండ్ అది మన ఫ్రెండ్ వాళ్ళ డాడీకి, క్యాన్సర్ వచ్చిందంట తెలుసా నీకు?
అవునా? నాకు తెల్వదు ఆ విషయం.
క్యాన్సర్ వచ్చిందంట పాపం, హెల్త్ బాలేదంట. ఎట్లేట్లనో అయిండట్ కీమోథెరపీ అవన్నీ చేసిర్రంట. ఆ ఏమంటరు రిపోర్ట్స్ వస్తే చెప్తాన్నారంట, మళ్ళీ ఏం చెప్ చెప్పలేదట, టాబ్లెట్స్ ఇచ్చి వన్ మంత్ వాడమని చెప్పిరంట మొన్న మెసేజ్ చేస్నా నేను చేస్తే చెప్తుంది. ఉమ్
మో నాకేం తేల్వలే మరి తెలుస్తే మరి ఎట్లా అంటే మరి? ఏమన్నా? హాస్పిటల్ల చూపెట్టిరా అంట మరి?
ఆ ఎల్లిరంట హాస్పిటల్ కి కాని, అదే కీమోథెరపీ అవన్నీ చేసిరంట. ఏం చెప్పట్లేదంట, రేడియేషన్ పెట్టాలన్నరట, అదన్నారట. ఏమి చేస్తరో తెల్వదు. ఇగ ఎంతైనా క్యాన్సర్ వస్తే, లాస్ట్ స్టేజ్ వరకు చనిపోతరు ఎంత చేసినా కూడా, కష్టం కదా? ఉమ్
అది స్టార్టింగ్ స్టేజ్ కదా, కొంచెం చూపిస్తే ఏమన్నా రిజల్ట్ ఉంటదేమోనుకోన్
అయినా వాళ్లడ్ డాడీ గోరంగా అయిడి మసలు అడ్డుగా మంచిగా ఉండే ఆంకులు క అదేమంటారు క్యాన్సర్ వచ్చినాక గోరంగ అంటే గోరంగ బక్కగా మొత్తం వేరే అయిడి ఇట్లా స్టేటస్ లో పెట్టారుగా మనీ కోసం అని అంటే ఇట్లా ఇబ్బంది ఉంది ఇట్లా అయింది అనుకుంటా అట్లా నాకు పంపించిండే చూసిన అందులో వాీళ్ళ డాడీ పిక్కు ఉండే ఘోరం అంటే ఘోరం ఉన్నాడు అసలు ఘోరం మైండ్ ఇక క్యాన్సర్ అంటే అంతే ఏం చేస్తారు
ఉ
క్యాన్సర్ అంటే అంతే ఇక ఏం చేస్త సరు లాస్ట్ స్టే రావచ్చిన తర్వాత అంటే ఇక
అస్త ఎవరికి ఎలా రాసిందే తెలుస్
అవును అమొన్నమ్మ ఫ్రెండు పెట్టింది
సరే మా సర అళను ఒక నిమిషం లైన్ లో ఉ రేపు ఫోన్ చేస్త అ చెప్పు
చెప్పాలి ఏముంది ఖళి కనా పినా సోనా డైలీ
సరే మరి ఏ స్నానానికి వెళ్దామని చెప్తాను ఏలా అని మ్